హ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదు కాలీ
ఏం లేదండి ఆ ఏమన్నా మూవీ చూస్తారా అంటే ఖాళీ టైం లో సినిమాలు
నీన్న చూసాం మేం పెద్ది మూవీ బాగుండింది. మేం ఫ్రెండ్స్ తో కలిసి చూసాము
అవునా బాగుందా మూవీ ఇంకా రాం చరన్ ఆక్టింగ్
ఆ చాలబాగుంది ఉంది ఉ జాన్వి ఏం లేదు ఒక టెన్ మినిట్స్ ఉంటది. జాన్వి కపూర్ స్క్రీన్స్ టైమింగ్ కేన్ గీమ పెహల్వాన్ లా ఉంటాడు చాలా బాగుంటాడ్ రామ్ చే చాలా బాగుంది యావిఎస్గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రామ్ చేరన్ కు అది అయితే
అందులో సాంగ్స్ కూడా చాలా బాగా తీసారు కదా. సాంగ్సయినా యాక్టింగయినా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా
ఉం అవును బాగుంది చూడొచ్చు మీరు చూడ్ల్లేదా ఇంకా ఆ సినిమా
లేదండి ఇంకా చూడలే ఇగ థియేటర్ కి వెళ్ళలేము మేము మీరు మరి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళారా అందరు
బైలోనే చూసాం నైటు
మొబై లోనే చూస్తారా అవునా అదేలా అండి
అంటే మూవీ రూల్స్ అని ఒక సైట్ ఉంట
ఓకే అంటే ఇప్పుడే రాదు కదా అని డౌట్ వచ్చి అడిగాను
ఆ లేదు లేదు వస్తది మొబైల్లో వచ్చింటే ఇంగ చూసాము
ఆహా ఇంకా ఫ్రెండ్స్ అందరితో కలిసి చూస్తుంటే చాలా బాగుంటది కదా అసలు
ఆ బా బాగుంట్. ఎంజాయ్ చేయిచ్చు ఫన్నీగా.
ఉం
కొంచెం
అవునండి ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఏదైనా స్నాక్స్ తినుకుంటు. డు మంచ ఎంటర్టైన్మెంట్ చేయచ్చు ఇంకా అంతకు ముందు ఏమైన్నా మూవీ చూసారా
అంతకు ముందు ఆహా ఏం చూడ్లేదండి
అవునా ఉం ఇంకా ప్యా కుటుంబంతో ఏదైనా
మేము కుటుంబంతో ఇంకేదైనా మూవీకి అయితే వెళ్ వెళ్ళము ఇంట్లోనే ల్యాప్టాప్ పెట్టుకొని చూస్తూ ఉంటాము
వూ హమ్
శ్యామితోత్త సరే అండి ఇంకా మరి చూడండి ఎంజాయ్ చేయండి
ఉం ఆ సరే అండి బాయ్
వుంటానండి
ఆ
ఉన్న..
వైబ్రేటర్.